ఆ ఏం చేతున్నారు
ఏం లేదండి ఏదో పడుకున్నాం
అవునా ఓకే తిన్నారా ఆ తిన్నాం
ఏం తిన్నారు
ఈ రోజు మెస్లో వెజ్ ఆలూ ఫ్రై రైతా పెట్టినారు
బావుందా టేస్ట్
ఏదో పర్లేదండి తినొచ్చంతే
ఉమ్ అయితే బాగా ఎంజాయ్ చేషినారు ఈ రోజు
ఎంజాయ్ ఎముంద అస్ తినడం అంతే ఊరికే మ్ ఇంకా చెప్ చెప్పాలీ మీరే ఉర్కే బేకారుగా పడుకోని ఉమ్ మీరు
ఉమ్ నేనంతే అండి ఉమ్ ఏం పనిలేదు
సేమ్ నాకు గూడా అంతే ఏం పనిలేదు
ఉమ్ ఇంకా ఏం చేషినారు నిన్న నైట్ అంతా
నిన్న నైట్ ఒకత్తాలెడ్
ఏందీ
ఫ్రెండకి మేం భయపడిచ్చం సరే మేము ఇంకో ఫ్రెండ్ మా పక్క రూమ్ లో ఉంటది అమ్మాయి
ఉమ్
మా రూమ్మేట్
ఉమ్మ్
ఆ కాంచన ఉంది కదండి ఆ బీజియం పెట్టి ఫస్ట్ లైట్స్ ఆఫ్ చేసి ఆ అమ్మాయికి కాల్ చే సి మా రూమ్ కి రమ్మని చెప్పి మేమిద్దరం ఆ కాంచనా మూవీలో బీజిఎమ్స్ ఉంటాయి కదా అవి ట్రై చేసాము ఆ అమ్మాయి అసలు రూమ్
ఆల్గూడ రాకోకుంటే అక్కడే బాగుండేది హుమ్ హుమ్ అయితే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు
ఆ ఆ పర్లేదండి ఇంకా ఇంకేంటి మీ ప్లాన్స్ ఏంటి రేపు
నా ప్లాన్స్ ఏం లేవండి ఔటింగ్ వెళ్దాం అనుకున్నాం
ఓకే ఓకే ఎంజాయ్ ఎంజాయ్ చెయ్యండి
హుమ్
ఇంకా అండి చెప్పండి మీరే
ఏం లేదక్క మీరు మూవీస్ చూడలేద చూడలేదక్కా
ఓ అవునా అక్క
అవునక్కా
ఇంకాక్క మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేద మాట్లాడిచి మాట్లాడడానికి
ఈడెవరు ఫ్రెండ్స్ లేరక్క
అచ్చా ఇంకేంటి మరి ఎక్కడ లేదక్కా అసల్ నాకు ఫ్రెండ్సే లేరు అవును ఏదో వస్తాం పోతాం అంతే కాలేజ్కి అది కూడా ఇంట్రెస్ట్ గా ఏం పోం కాలేజ్కి పో పోవాలంటే పోతాం
అయ్యో ఏమంత కష్టం వచ్చిందా
హుమ్ నా కిష్ ష్టమే లేదు ఈ కాలేజ్ అంటే హూమ్
అ
ఇంకా చెప్పాలక్క మీరే
ఏముందక్కా ఏమైనుంటే చెప్పు వింటా ఏమైనా మూవీస్ చూసింటే చెప్పు
మూవీసేం చూడలేదక్క
హుమ్ ఏం చేసుకోలేదా వంట కూడా
న్న ఉప్మా చేశాం మేము వితౌట్ వెజిటేబుల్స్ ఓ
టా దానుకుంట కదా ఆ బాగుంది హూమ్ చాలా బాగుంది బాంటది అట్లా ఏం ఎస్కోకుండ
బాగుంది
హుమ్ హుమ్
హుమ్ మీరు మీ రూమ్మేట అవును
మీ రూమ్మేట్ చాలా మంచిది అనుకుంటా కదా
అంతేం లేదులే అక్క
ఎందుకక్క
ఊహు ఇక్కడ మంచిది కాదు హుమ్ చాలా
అట్లా అనకూడదక్క పాపం వాళ్ళ రూమ్ మీ రూమ్మేట్
లేదు పిచ్చిది ఆ
ఎందుకు పిచ్చిది ఏం చేస్తది
ఎప్పుడు ఫోన్ చూస్తానే ఉం
పాపం ఏం చేయలో తెలిక ఫోన్ చూస్తదేమీలే అట్లా అనకూడదు
అగ్గో సపోర్ట్ చేస్తున్నారు మీరు
హుమ్ అంటే మంచి వాళ్ళకి నేను సపోర్ట్గా అండగా నిలుస్తాను అనమాట
అమ్మో
హుమ్
హు ఇంకేంటక్కా హుమ్ రేపు ఎంతకు స్టార్ట్ అయితన్నారు
రేపా మేబి తినే టైమ్కి కేల్తావేమో
మ్ హు అచ్చా
మీరు వెళ్తున్నారు కదా
వెళ్తాన్నామ్మక్క మేము అంతే అట్లా లెవెన్కో లెవెన్ తర్టీకో స్టార్ట్ అయ్యేది నిదానంగా అట్లాచ్చు అట్లా స్టార్ టై కొన్ చసేప్ తిడిగి గచ్ రావడమే
అంతేనా
హుమ్ అంతే
ఇంగే మా అక్కా
మీరే చెప్పాలి
ఏ ముందా అక్క బోరింగ్ బోరింగ్ అప్డేట్స్ అంటే ఏం లేవక్క మీీ దగ్గరే ఉంటాయి
మాతోని కూడా ఏమి లేవు అక్క
నాక అైతే చికెన్ కరీ సంగటి తినాలనిపిస్తుంది వడలు
స
ఏం చేయాల
ఏం చేయాలా అవన్నీ అట్లే ఉంచుకుంటానే ఉండాలి ఇంటిక వెళ్ళేంత వరకు అంతే కాదు మనం తినలేం
రేపు తిందా అబాయిటా
ఓకే అక్క చిన
మరి పార్సల్ తెచ్చుకుందామా అక్కడే తిందామా
ఎలా అయినా ఓకే అక్కడ నాకేం అక్కడే తిన్నామ అంటే అక్కడే తిందాం పాార్సల్ తెచ్చుకుందాం తెచ్చుకుందాం ఏదైనా ఓకేనా
సిచ్యువేషన్ చూసి మనం అక్కడ తినగలిగితే ఈ ఎండకి కూడా తిన్నాం లేదంటే తెచ్చుకుందాం ను ఇంగ్లీష్ వస్తాే
ఆ అంటే ఒక్కొక్కసారి అట్లా వచ్చేస్తా అంట నాకు కూడా తెలియకోకుండా
టాపర్స్ కదా అసలే
కమే మతా బర్స్ ఏద పా ఏద పాస్ అయితే చాలాక్క
ఉమో
చెప్పండి ఏంటో చెప్పరేపు వెళ్తున్నారు ఎంతవరేపు మధ్యాహ్నం
రే మధ్యాహ్నం ఎప్పుడు వస్తందా అనిపిస్తుంది
సే నా
నాకు ఇన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు బాగా తినాలని దాంతోపాటు లాస్ట్లో కొంచెం స్వీట్ ఉంటే గులాబ్ జాముూన్
అబ్బో దరుతనికికు ఉంటాక బయట
బయట ఉంటాయిని కాస్ట్ ఎక్కువ కప్పు పక్కనే జిలేబీ షాప్ ఉంటది కాాలంటే తెచ్చుకోవచ్చు హ
ఆ ఆ జిలేబీ తక్కువనే ఉంటాంది అక్క
మొన్న గులాబ్ జామున్ చూసినా సేమ్ ఇక్కడ పెట్టినట్లే ఉంది ఆ ట పీసెస్ సిక్స్టీను ఎంతో
ఆహా అంతే గులాబీ కానీ మనం అ అమిత యూనివర్సిటీలో లో చాలా బా ఎజాయ్ చేసినం గులాబ్ జామున్
అవున అక్కా
అ బా ఇప్పుడుకి కూడా తలుచుకుంటా అండి నాకు ఆ ఫుడ్
తినాలి అనిపిస్తుంది అని చెప్తే ఆ మిట్లో అన్ని తిన్నావు కదా ఇంకా ఏది తినాల అనిపిస్తుంది
అక్క మనం చేసుకోవచ్చుగాద ఇండక్షన్ లో గులాబ్ జామున్
చేసుకోవచ్చ అక్క షుగర్ ఉండాలా ఆ అది గులాబ్జామున్ మిక్స్ ఉన్నారు అక్క
ఉ నాకు మీరు చెప్తా అంటే నిజంగా ఇప్పుడు చేసుకోవాలనిపిస్తుంది
నాకు పాయసం చేసుకోవాలనిపిస్తుంది పాయసం అయితే చాలా ఈజీ మిక్స్ దొరుకుతుది పాలాలు వేసుకొని చేసి కలిపేయడం అంతే
మ్మ్ అక్క నాక్ గులాబ్ జామ్
గులాబ్జామున్ అంటే మా ఇంట్లో పంపిరు
ఆ చేసుకో నీకే
ఇప్పుడు ఎట్లా చేసుకుంటాం చెప్పు ఆర్డర్ పెట్టుకోవాలి ఇంకా
మీరు ఎత్తిన రాబడ్డు ఇంకా నాక ఏతే గుర్తుకొచ్చాంది
స్వీట్ ఉంటే బాగుండు అన్నాను గులాబ్జామున్ అన్నావ్
అవ్వ ఏం చేస్తాం తల రాత చ కక్రేవింగస్ వస్తాయి
అవును ఇడ పెట్టే కష్టం కస్టర్డ్ ఏందో పెద్ద అమృతం లాగా చుస్
ఒక టూ డేస్ అయినా ఏం కాదు కదా హ్మ్ తినాలి అనిపించిది మాకు
ఏం చేద్దాం
హ్మ్ ఆహా రాదు తెలిదు యూట్యూబ్ లో చూడ్డం పా పాలు పాలు పాలేస్తారు ఇలా పౌడర్ వేస్తారు మ్మ్
ఏమో చూద్దాం జియో మార్ట్ లో ఒకసారి
షుగర్ కూడా ఉండాలలాగా
అవి కూడా పెట్టుకోవాలి ఇంకా
షుగర్ మిల్క్ గులాబ్ జామున్ స్వీట్గా ఉన్న పర్లేదు కదా
ఆ ఏం కాదు
ఇంకా
ఇంకంతా ఆయిల్ డీప్ ఫ్రైకి ఉంది కదా
చదు కదా టేస్ట్ మంచిగానే
అంతే దాన్ని బట్టి ఉంటది బజ్జీలా చేయికుడుదు సరే లెక్క చూద్దాం మళ్ళీ మాట్లాడతా
ఓకే అక్క బాయ్ బాయ్